హలో హాయ్ అండి హలో హలో హాయ్ ఆ చెప్పండి మీరు ఏం చేస్తున్నారు బావున్నార ఆ బాగున్నాం. తిన్నార మడి. ఏంటి. హలో. తిన్నవా మడి.
తిన్లే ఇంగా.
తిన్లే, ఎందుకు?
లే
లేట్గా తింటారా. ఇంకా, వంట అయిపోయిందా అస్, సాయంత్రంధీ. హలో.
తెలీ
వంట అయిపోయిందా. హలో.